ఆ
హలో
ఆ వినిపిస్తుందా అండీ వినిపిస్తుందా అండి,
ఆ వినిపిస్తుందండి బాగున్నారా,
బావున్నాం మీరు బావున్నారా అండి,
ఆ బావున్నాం అండి ఏం చేస్తున్నారండి.
ఏం చేయట్లేదు ఖాళీ గానే ఉన్నానండి
అవునా వంట అంతా చేయడం అయిందా, ఏం చేశారు వంట ఆ లేదండి ఇంకా ఈ రోజు చేయలేదు మా అమ్మా ఏమి,
హ్మ్
మీరేం చేశారు లంచ్ ఈ రోజు
మేమా టమాట కూర, రైస్
అవునా, మార్నింగ్ నుంచి ఏం చేసారండి ఈరోజు
ఉ
హలో
మీ అమ్మకేం చేసారంటడగండి,
మా అమ్మ ఈ రోజు ఏం వంట చేయరంట అండి, ఆ పడుకున్నారు,
పంపించారా క్యారేజ్లో
ఏంటండి
పంపించిర్రాండి క్యారేజ్ వేసి,
ఆ పంపిచ్చండి, పంపిచ్చండి టమోటా కర్రీ చేస్తామని చెప్ చెప్పారు కదా నాకు ఇష్టం టమోటా కర్రీ
ముృవు ప్రొద్దునుంచి, ఆ పోద్దునయితే దోస, చెట్నీ ఉమ్ మసాలా దోసా
అ
అల్లం చెట్నీ మళ్ళీ,
ఉమ్
ఊమ్ అంటే ఇంకా లంచ్ టైమ్ అయింది కదా లంచ్ రడి చేస్తున్నాను,
ఓకే చాలా పనులు చేసారండి అయితే ఈరోజు మీరు,
అవునండి మా పట్కూంటాది,
అవునవును
ఇంకా అన్ని మీల్లోనే చేత్తారు కదా ఇంట్ల
అవునండి అవును నిన్న అంతా మా ఇంట్లో కూడా చాలా వర్కుండింది అంత బట్ బట్టలు చాలా ఉంటే మా అమ్మ నిన్న అన్ని వాష్ చేసారు,
అవునా
ఆ చాలా ఉండిన్నాయి, పీర్ల పండగ జరిగిందా మా ఊర్లో అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో,
అవును వెళ్ళారా,
ఆ వెళ్ళామండి చాలా బాగా ఎంజాయ్ చేసాము, మీ సైడ్ పీర్ల పండగ చేస్తారా అండి,
మీరు చేస్తారు కదా అని మేమి వెళ్ళలేదు నువు ఒక మాట చెప్పుండొచ్చు కదా మాకు రండి అని,
అవ్ అవునా అయ్యో సారీ అండి, ఈ సారి జరిగితే పిలుస్తాను ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవ్వకుండా,
దొరికి అప్పుడు ఎవరెక్కడుంటామో అండి,
ఎక్కడున్నా అంటే అలా ఎందుకు అనుకుంటారండి ఎంత లాంగ్ లో ఉన్నా కూడా మేము కాల్ చేస్తామండి మీక్ ఊ రండి అని చెప్పేసి, మీరప్పుడు వచ్చేసారండి,
వచ్చి నుండును ఫ్రీగానే ఉంటుదండి నా
అవునా పిలుస్తాంలేండి, సారి జరిగినప్పుడు ఇప్పుడు కూడా మా ఊర్లో ఒకటి జరుగుతదండి పీర్ల పండగ అయిపోయింది, ఉరుస్పీర్ అని చెప్పేసి పెద్ద పీర్ నిలబెడతారు, ఆ అదే అండి అప్పుడు పిలుస్తాను అప్పుడు రండి కంపల్సరీగా
చూద్దామండి మాకు వర్క్ ఉంటది కదా
ఆ అ అదే అండి వర్క్ లేకుంటే రండి ఒకసారి ఈవినింగ్ ఒక్కటి వచ్చి చూసుకుని వెళ్లిపోండి ఈవినింగే బాగా జరుగు తది డే అంతా ఏం ఉండదు అంతగా సాయంకాలం ఒక్కటి బాగుంటుంది అన్మాట
మాకు సాయంకాలం అంటే రావడానికి మ్మ్ వీలు అవ్వాలి కదా
అది కూడా నిజమే ఏమో అండి జరిగినప్పుడు పిలుస్తాను మీకు వీలైతే రండి లేదంటే లేదు
ఆ చెప్పండి వీలైతే వస్తాను టైం కుదిరితే లేకంటే లేదండి ఇంకేమండి తిన్నారా మీరంతా
ఆ ప్రొద్దున తిన్నాము అండి దోశ తిన్నాను దోశాను ఏదో కర్రీ చేసిండే అది తెలియదు అది ఏందో శనగల కర్రీనో ఏంటో చేసిన్నింది
హ్మ్
అద్ తిన్నాను
ఉహ్
ఇంకా ప్రస్తుతానికి అయితే ఏం లేవండి తినడానికి అదే రైస్ పెట్టాలా అని అడుగుతుందామ్మా మళ్ళీ అట్లా పడుకునేసింది నువ్వు పెట్టు అనింది నేను పెట్టలేదు పడుకునేసింది ఇంగ అలానే ఉమ్
ఇంగ బాగా రెస్ట్ తీసుకొని నిదానంగా వంట చేస్తారు లేండి మేము అట్లలేదు
హహ
ఫ ఫాస్ట్ గా చేసేస్తానండి నేను
అవును అవును ఆ అంటే మా నాన్న ఈ రోజు రాలేదండి ఇంటికి భోజనానికి అందుకే లేటు లేకపోతే ఈ టైమ్ కి అంత భోజనం రెడీ అయిపోతుండే, మా కోసం కాకపోయినా నాన్న కోసం టైమ్ టు టైమ్ చేస్తది అన్మాట
అవునా నాన్న టైమ్ టు టైమ్ తింటారు కదా నాన్నకు చేసేస్తారులేండి
ఆ
బయటే లంచ్ చేస్తారంటనా నాన్నా
ఏంటండి
బయటే లంచ్ చేస్తారు అంటనా నాన్నా
అవునండి బయటనే తినేస్తానని చెప్పారు ఇంకా అందు కే ఈ రజు అమ్మా కూడా నెగలెట్గా ఉంది అనమాట చేయలేదు
రెస్ట్ తీసుకొనిండిలే అమ్మ
అవును టూ డేస్ నుంచి కొంచెం బాగా వర్క్ ఉన్నింద పాపం బాగా టైర్డ్ అయిపోయారు అన్మాట మార్నింగే లేచి టూ డేస్ నుంచి చాలా వర్క్ చేస్తారనమాట
అవునా
అందుకు బాగా అలిసిపోయింది అన్నమాట ఈ రోజు కొంచెం బాగా పడుకోనింది
మళ్లీ ఇప్పుడు మీరు చేయొచ్చు కదాండి వంట
నాకు రాదండి వం నాకు రాదండి వంట చేయడం వచ్చినా కూడా నాకు
అమ్మాయి అన్నాక అన్నీ నేర్చుకోవాలండి చెయ్యాలి
నేర్చుకోవాలి బట్ ఇప్పుడే ఎందుకని ఇప్పటి నుంచి చేస్తా ఉంటే మళ్ళీ చాలా కష్టమయి వచ్చిది అన్నమాట ఫ్యూచర్ లో అందుకే ఇప్పుడునుంచి చేయకూడదు అన్నమాట
అన్ని తెలుసుకొని ఉండాలి అని నేర్చుకొని ఉండాలి వంట చేయాలి ఇంట్లో అన్ని అమ్మకన్ని హెల్ప్ చెయాలి కదా
హెల్ప్ చేస్తాండి వంట ఒకటి తప్పించి వంట గిన్నెలు తప్పించి మిగా అన్ని పనుల్లో హెల్ప్ చేస్తున్నాను అన్నమాట అవి రెండు మాత్రమే చేయను మిగతా అన్ని చేస్తున్నా నేను అన్ని బట్టలు వాష్ చేసింది దాన్ని నేనే మడ్తా పెట్ తను నేనే ఎత్తి పెట్టాను గింన్నెలన్నీ వాష్ చేసింటే చాలా వాష్ చేసింది అవన్నీ నేనే సర్ది పెట్టినా అన్మాట అట్లాంటివి చేస్తా కానీ వంట చేయాలంటే నాకు ఇంట్రెస్ట్ఉంటే చేస్తా లేకపోతే లేదు నేను
ఊ ఊ ఊ
మళ్ళీ చేయాలనుకుంటే చేస్తా అండి వంట కూడా అలా ఏం లేదు
బ మీరు చెయండి వంట చేసి మాకు కొంచెం పంపీయండి క్యారెట్ చూద్దాం దాని టెస్ట్ లాఉంటాదో ఆహా
ఆ సరే అండి ఈ సార్ చేసినప్పుడు పంపిస్తానుండి మీకు ఒక బాక్స్ పంపిస్తాను
మాక్ పంపిస్దువులే మీరు ఎలా వంటివి కూరలు రాదంటున్నారు కదా టేస్ట్ చూద్దాం బాగా చేస్తారా లేదా అని కూడా
ఆ సరే అండి ఇంకేంటండి టమోటా కర్రీ చేసామని చెప్పారు కదా ఎలా చేశారు మీరు
టమోటలు కట్ చేసుకోవాలండి
ఊ
జడగటక్ చేస్తాము
హ్మ్
తెల్లగడ్డలు కత్కు పెట్టుకోచ్చచి
ఊ
ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు కరపాకు ఉల్లిగడ్డలు టమోటాలు ఇవన్నీ వేసుకొనేసి
ఉమ్మ్
మళ్ళీ మనం దాంట్లోకి ఏమన్నా వేసుకోవాలి అనుకుంటే ఊ చిన్న చిట్నాాల పొడి కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు కొద్దిగా
హ
అవన్నీ ఏం వద్దు సింపుల్ గా ఉండాల అనుకుంటే ఇంత కారం పసుపు వేసుకొని అలా చేసుకుొని వస్తే బాగుంటుంది
అవునా నాకు ఇష్టమ అండి టమోటాతో ఏమి చే టమోటా చట్నీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట
అమని చెప్పంను ఇమకి ఇప్పుడు నేను చెప్పాను కదా మీరు అలానే చేయచ్చు కదా
నాహా నాకు కర్రీ లాగా కాదు చట్నీ నార్మల్ చట్నీ అంటే ఇష్టం అండి
ఓహోహో రోటి పచ్చడి
ఆ రోటి పచ్చడిలా ఉంటే రోటి పచ్చడి లేకపోయినా ఓన్లీ ఆ ప్యాన్ లో వేసి వెేగిచ్చేస్తారు కదా అలా కూడా నాకు ఇష్టం అనమాట
ఉ బాగాళాదుంప మర్ చేసి పంపిస్తాన్ దండి మీకు
ఆ సరే అండి ఏంటండి ఇంకా ఇప్పటి నుంచి ఏం చేయాలి ఏం పనులు ఉన్నాయి మీకి
ఇక్కటి నుంచి ఇంకేం లేవండి కాసేపు పడుకొని రెస్ట్ తీసుకొని
ఉ
నల్ ఇది నను ఫ్రెష్ కావడమా
మరి మీ బాబు వస్తాడేమో క మీ బాబు వస్తే
మా బాబు స్కూల్ నుంచి వస్తాడు మళ్ళీ గిన్నెలు గడుకొని ఉడుపుకొని మిమ్మల్ళీ పూజ చేసుకొని
ఉ
ఇంక అంతే వరకు మళ్ళీ సాయంత్రం వంట చేసుకొని తిని పడుకోవడం
షెడ్యూల్ ఫిక్స్ అనమాట ఇంక డైలీ రొటీన్ ఇదే ఉంటద అనమాట
అంటే మీరు ప్రొద్దున ఒక వంట చేస్తారు మధ్యానం ఒక వంట చేస్తారు నైట్కి ఒక వంట చేస్తారా
ఈ మధ్యానం చేసిన కూరనే ఉంటే ఆ నైట్కి రైస్ ఒకటే పెట్టుకుంటాము ఈ కూర లేదు అంటే నైట్కి మళ్ళీ కూర చేసుకోవాలి నైట్ కూడా అనేసి కొంచం ఎక్కువ చేసుకో నేస్తాము ఒక్కొక్క రోజు
ఆహా
ఆ కొంచం కూరగాయలు ఏమైనా తక్కువ ఉంటే కొద్దిగానే ఐతది కదా ఎక్కువ ఉంటే పప్పు చేస్తే నైటుకు కూడ ఉంటది
ఆ అండి అదే బెటర్ లెండి ప్రతిసారి కూరలు చేయడం కన్నా ఒకసారి చేసి పెట్టేసుకుంటే
స్తుంటే అదే ఉంటది ఇల త్రీ టైమ్స్ చేయాలంటే కష్టం కదండి వంట
అవునవునండి అదే కర్రీ చేసి పెట్టేసుకుంటే రైస్ ఒకసారి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటె వేడి వేడిగా తినొచ్చు అనమాట రైస్ వేడిగా ఉంటుది కాబట్టి
అంతే అండి ఎం అమ్మ మధ్యాహ్నం పెట్టిందే రాత్రికి పెడుతున్నావు అంటారు
ఉ
ఉ
మాకి ప్రతి సారి అదే అండి ప్రతిసారి చేయాలంటే మనకు కూడ ఇబ్బంది లేండి
అందుకని ఉన్ని తినేసి అడ్జస్ట్ కావాల ఆ అని చెప్పేది అడ్జస్ట్ అయిపోతా మా బాబు మంచి తింటాడు మాట
ఆ ఓకే మంచిగ వింటాడ అండి మీ బాబు
మంచిగా ఉంటాడు మంచి బాబు గుడ్ బాయ్ అండి
ఓకే అయితే మీకు బాగ మీరు ఏం చెప్తారు ఓకే అమ్మా ఓకే అమ్మా అని సతాయ చె కుండ ఉండేలా ఉన్నాడే మీ బాబు
సాతయించాడు ఓకే అమ్ ఓకే అమ్మా అన్నిటికి సరే అమ్మ నువ్వు ఎలా చెప్తే అల అమ్మా అని చెప్తాండి
ఓకే అయితే చాల మంచి పిల్లాడండి మీ అబ్బాయి అయితే
అబ్బా మీరరా అండి అమ్మ మాట
నేను కూడ వింటానండి మా మమ్మీ ఏస చెప్తే సరే మమ్మీ అంటా అడి నేనేం మళ్ళీ రివర్స్ మాట్లాడాను వినాలి కదా అండి మరి అమ్మ వాళ్ళు చెప్పినమాట
అమ్మా నాన్న చెప్పేది ఖచ్చితంగ వినాలి
అవునండి అప్పుడే బాగుపడుతాము
అప్పుడే బాగుపడతామ్ మన లైఫ్ బాగుంటది
ఇంకేంటండి
మంచిదే కదా ఇంకేంటండి చెప్పాలండి ఇంకెక్కడెక్కడ జరుగు న్నాయండి పిర్ల పండుగలు
ఆ మళ్ళీ మాట్లాడదామండి ఇంకా బాయ్ అండి కట్ చేసుకోండి బాయ్
బాయ్ అండి బాయ్